హలో ఏం సిస్టర్ బోన్నారా
హ్మ్ బోన్నాం మీరు బోన్నర
హ బోన్నాం సిస్టర్ తిన్నారా మేం తిన్నాం ఏం తిన్నారు
ఉగ్గని బుజ్జి
ఉగ్గని బజ్జీనా మాకేనా ట చెప్పేరు మైంట్లో మిరియాలు పచ్చ పచ్చమిరియాలు టమోటలు కార్వేపాకు దినకర వల్లందుకే ఏసినారు అసల్కి ఏమిీ బాలేదు అసలు ఇ రోజు
హ్మ్ మీరు తింటారని అట్లా చేసినారేమో
అసల్కి ఏమి బేలెశాలకి కదా ఉత్తన్నం పప్పు పెట్టినా తినేవాళ్ళం హాస్టల్లో నీట్గా
మళ్ళా బైట తెచ్చుకోచ్చు కదా
ఉమ్ బాగా తెచ్చుకుండేకి ఇది మంత్ కదా షిఫా డబ్బులు లేవు
టిఫెన్ గూడన
రేపటికి లీవ్ అమ్మో ఇదేం తిపాలు ఎంతుంటయి అరవై డెబ్బై రూపాయలు ఉంటుందమ్మా ఇక్కడ
అవును
ఆ రీఛార్జ్ కే తక్కువ ఉంది మీకు డబ్బులు అనేసి నేను ప్రస్తుతానికి ఏం పట్టించుకోలేదు ఇక
ఉమ్
స్నాక్స్ తిని నిన్న స్నాక్స్ తెచ్చుకున్న అవి తిని పనుకొని ఉన్న ప్రస్తుతనికి
ఉమ్ హు దండిగున్నాయి కదా స్నాక్స్కి
ఏం ఏమున్నాయి గజ్జపు గారెలు లడ్లు బర్ఫీ అంతేలే ఆ ఇంక బిస్కెట్స్
ఉమ్ సరిపోతాయిలె ఓ వారం
ఉమ్ సరిపోతాయి
ఆ
అవును సరిపోతాయి అంటి హుమ్
అవునులే
నైట్ ఏం పెట్టినరు హాస్టల్ లో
నైటూ లెమన్ రైస్
బాగుంటుందా బాగుంటుందా
అస్సలు బాలేదు
ఆహా ఆ
ఆ తినలేక బయటకు పోయి ఆ చికెన్ పకోడా తెచ్చుకుని తిన్నాం రాత్రి
ఆహా నేనే పెట్టి తెచారు డబ్బులు వేసినారా మరి
ఎయలేదు వేరే అమ్మాయి తెచ్చింది
ఆహా ఒకే ఒకే
ఒక వారం మా పిల్ల పెడతది ఇంకో వారం మేం పెట్టింటాం
ఇద్దరు షేర్ చేసుకుంటారు
ఆ మా దగ్గర ఉన్నప్పుడు నేను పెడత్ తను ఆ పిల్ల దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్ల పెడతది
ఒకే ఒకే
ముందు వారము అప్పుడు అప్పుడు అంతా నే పెట్టినా ఇప్పుడు ఆ పిల్లా పెట్ ట్టింది అంతే
అంతేలెండి మళ్లీ ఏం పెడతారు
ఆ
మధ్యాహ్నం
తెలీదు వాళ్ళు ఏది పెడితే అది తినాల పప్పు ఆ ఏదో ఒకటి ఉంటుంది పప్పు మసాలా కర్రీస్ ఏదో తిక్క తిక్కవన్నీ వంటలు మీకన్నా ఆల్టర్నేట్ కర్రీస్ ఉంటాయి ఆ పప్పు తిననోలకి కర్రీనో రసమో మజ్జిగో అంటే ఇడ ఒకటే కర్రీ డైరెక్ట్ మజ్జిగా ఎవరూ అడిగేది
మీరే అంతా ఫ్రెండ్స్
హాస్టలోల్ అందర్ సైలెంట్గుంటే నేను పోయి అడగల
ఆ మూడు వేలు, నాలుగు వేలు గడ్తరు హాస్టల్కే
ఆ
మాకి పప్పు ఉంటుంది, ఆ కర్రీ ఉంటుంది, చట్నీ ఏదోక చట్నీ మజ్జిగ పెట్టింటరు.
ఆ
అట్ల రసంర ఆ రసం అంటే రసం కాద్ అది పప్పులో చేస్తర్ చూడు పప్పు పప్పు చారా
ఆ
తింటరు. దాంట్లో ఉత్త ధనియాల్ ఏసుంటారు పచ్చి ధనియాలు
అవున్లే
అట్లుంటది మా హాస్టల్ల ఫుడ్
ఏదోటి ఆల్టర్నేట్ అయితే ఉంటది మీకి
ఆ ఉంటుంది.
మాకే అడిగే వాళ్ళు ఎవరు లేరు అయినంత టైమ్ంగ్ డైలీ చిత్రాన్నము, పు లిహోర ఇంకా వె రసము మరి ఇవే
అంటే మీక్ టిఫన్లు దోస, ఇండ్లి అట్లేం పెట్టరా?
ఇఫెన్లైతే పెడ్తరు. రాత్రికి, మధ్యాహ్నానికి ఇంకా అంతే గూ విన్నాక రాత్రి పప్పు చేస్తే సాయంత్రంకల రైస్లో లేదంటే చట్నీలుంటయి ఇంగ అంతకుమించి ఆమె కూరగాయలు పెట్టిందే లేదు.
మ్ అంతేలే
ఆ అసలేం ఫుడ్ తింటన్నమో మాకే తెలియట్లే. స
తప్పద్ ఇంకా హాస్టల్ లైఫ్ అన్నాంక
త దారుణం అసల్
హ్మ్
హాస్టల్లో ఉన్నంత వరకి అంతే అమ్మ
తప్పద్ మరమ్మా.
హ్మ్
న
అందుకే అవు తింటున్నాం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి
చికెన్ బికన్ అయితే ఏం బెట్టరా?
పెడతరు. ఒక సండే కాకపోతే ఇంకో సండే ఒక సండే ఎగ్ రైస్ ఇంకో సండే చికెన్
మ్ హ్ మరి ఇంట్లో వాళ్ళక్ కాల్ చేస్తారా మాట్లాడినారా
ఏ చేయలేదు నిన్న చేసినా నిన్ననో అప్పుడో
మ్ హ్
అదే నేను కర్నూల్ పోతవన్ చెప్పినప్పుడు
ఓకే ఓకే
ఇంతక్ మించి నేనేం చెయ్యలేద్ ఇంగ
మ్ హ్
చేసినా వాళ్ళు ఏమన్నా మాట్లాడ్తరా
బిజీ పర్సన్స్
ఆ ఆ
హూ
చేసి ఏం ప్రయోజనంలే అని చెయ్యట్లేదు ఇంగ
అంతే లేదండి మికేమైనా వంటలు వచ్చా
ఆ
మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ కు వచ్చానా
ఆ
ఆ మరి సౌండ్ వస్తుంద మీకీ
ఏం రాలేదు
ఆహో టీవీ పెట్టారు ఇక్కడ
అవునవులే
ఉ అందుకు అడిగినాను
ఏం రాలేదు
మ్మ్ కొంచెం పనుంటే అట్ల దగ్గరకొచ్చిన
అవునులే
ఆ
మేమి ఈరోజ అంతా ఎంజాయ్యా ఇంకా
ఏమంజాయి లేదు ఏడుకిపోయేది లేదు
ఆహ్
సలవు లో ఉంటే సల పోయరస్ కొండ కావ పోవ్వచ్చు కానీ ఇవ్వరు లేదని ఒకటే ఎందుకు అనేసి సాయంత్రం అట్లా పోతాం.
ఆ
తిరిగేసి వస్తాం అట్ల బాగా
ఆ మిరుపేట రూట్ పోతే కొంచెం బెటరు
హుమ్
అదంతా ఏరియా కొంచెం లుక్ లైక్ బానే ఉంటది
అవునవును
ఈజీగా టైం పాస్ అయిపోతది అడికిపోతే
అవును
వద్దద్దున్నా టైమ్ పాస్
షాపింగ్ ఏరియా కదా అంత చూసుకుంటా
ఆ
హ
అందుకే ఖాళీగ ఉన్నప్పుడు అట్లా అట్లా పోయి రావల్లా
తిరగాలి లేదంటే మైండ్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది
అ అప్పుడప్పుడు పోతే తెలుస్తది ఎట్లుంది ఏం
హ అవునవును వెళ్ళాలి రావాలి
ఎక్కడేసినగోంగళ అక్కడే అన్నట్టు ఉంటది
ఆ
నో ఇంప్రమెంట్స్
అంటే ఇప్పుడు వచ్చినాడు చూడు ఆ పిల్ల వాళ్ళ అన్ననేనా ఐతే అంతా చూసిన షాపింగ్ ఏరియస్ అన్ని
ఒక్కదానే పోయి వస్తావా పోయి రాగలవా
నేను ఎక్కడికి ఇక్కడకి అమీర్పేట్ అంటే షాపింగ్ ఏరియా వరకు అయితే పోగలను
ఆడికే నేను చెప్పింది కూడా
స దూరం దూరం అయితే ఎవరైన తోడుకు పీల్చకపో ఆ వెల్తా వెల్తా
ఆ
చెట్లన్నీ బాగున్నాయక్క
ఆ
సిస్టర్ చెట్లన్ని బాగున్నాయి ఇక్కడ
అక్కడ యాడున్నాయ్
హాస్టల్లో
ఉహు
అది చెప్పాను కదా ఇందాక మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్కి వచ్చి తపించారనిసేసి ఇక్కడు చెట్లన్ని బాగున్నాయ్ చూడానికి కూడా పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ ఇక్కడ ఓ ఇలడా హస్ చాలా ఫీజ్ అమ్మాయి ఇక్కడ తొమ్మిది వేలు హస్టల్ ఫీజె తొమ్మిది వేలిక్కడ
అవునవునులే
నాకు నాకుండే డబ్బులకి నాకుండే ఖర్చులకి ఇది చానా ఎక్కువ
ఆ
అందుకే ప్రస్తుతానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటా ఇగ బు దగ్గరకు పనులు చేపించుకోవడానికి పనులుంటే పనులు చేసుకోవడానికి వస్తాంట
అవునవునలే బానే ఎక్క్కసిపోతారా అందరు
పర్లే
ఉహు
మనం ఏమంటే ఎం అంత వరకె క ఇక్కడ మంచి మంచి చెట్ చెట్లున్నాయక్క మందారం చెట్లు కలర్ఫుల్ గా ఉన్నాయి అంత మందారము కొబ్బరి చెట్లు ఏదో షోకేష్ చెట్లు ఇంకా బాలం చెట్లు ఎవొ బానే ఉన్నాయ్ బానే ఉన్నాయ్ అంతా
ఉహు
ఊ
మీక్ వాళ్ళక్ దగ్గరేనా
దగ్గర లేదు కొంచెం మెట్రో దగ్గరకు పోవాలి
ఆ
కొంచం దూరమే ఊ
ఎట్లనో చూడు దగ్గర అయితే పొ చూడలేదంటా అవసరం లేదులే అంతే.
ఇక్కడ చానా చ చానా చానా అక్క డబ్బులు ఇక్క ఇక్కడ చానా కాస్ట్ ఇది.
ఉమ్ ఉమ్.
హాస్టల్ లో డబ్బులు చానా రేట్ ఎక్కువ.
అంత ఉంటే అవసరం లేదులే.
ఉమ్ ఇంకా అందుకే వదిలేస్తాను మనకు సెట్ అయే. కాదనేసైతే వదిలేస్తా ఉమ్.
ఏమో నీకు దగ్గర్లో ఉన్నటువే చూసుకో.
అవును ట్రై చేస్తున్నామా సెట్ కాలేదు. అక్కడ పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ కూడా అంత ఏం లేదు. సౌండ్ పోల్యూషన్ అట్లేం లేదు.
ఏంటిది.
సౌండ్ పొల్యూషన్స్ అట్లేం లేవు సిస్టర్ అంటున్నా.
ఎక్కడా.
అంతే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ దగ్గర. ఉమ్ బానే ఉంది మొత్తం. ఉమ్ తేబన్.
నీకేమై నీకేమనిపిస్తుందా అట్లా.
ఏం లేదు పీస్ఫుల్ గా ఉంది మాకైతే హాస్టల్ దగ్గర.
అవునా అదే.
ఉమ్ ఇంకేం సిస్టర్.
ఉమ్ చెప్పాలి మీరే.
సరేనా సిస్టర్ నాకు కొంచెం పని ఉంది ఉంటారా.
అ
హాయ్ సిస్టర్ హలో.